హలో బాగున్నామ మీరు బాగున్నారా
ఆ బాగున్నామం ఏం చేస్తానాంండ్రి మీరు
ఏం లేదండి ఖాళీగా కూర్చొని ఉన్నాం తిన్నారా అండి ఉ
మీరు తిన్నారా అండి తోట కూర కర్రీ చేసానండి
తిన్నమండి
పిల్లలు పడుకున్నారా అండి ఇంకా టీవీ అది చూస్తున్నారా అండి
ప్పకి ఫీవరొచ్చినట్టున్నది సిరప్ పోసిన పడుకున్నారండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అండి
అవునండి ఇప్పుడు స్టార్టింగ్ ఎండలు ఇంక్ ఇంకా తలకి బాగా కొట్టినట్టు అను
ఆ ఇ మండే నుంచి అయితే ఇంకా వన్ టైమ్ స్కూల్ అండి కరెక్ట్ మిట్ట మ
అవునండి అఐస్ అంతా రెడ్ అయిపోతుది అది మెల్లగా మెల్లగా హెడేక్ స్టార్ట్ స్టార్ట్ అయితదండి
నే మా పాపకయితే నిన్నటి నుంచె కొంచెం చనిపిస్తా లేదాని గొంతుని నొస్తుంది అనేసి ఏడుస్తుందండి ఇవాళ అయిపోయింది ఫీవర్ వొచ్ వచ్చేసింది
అవు తగ్గిందా అండి మరి
ఆహా లేదండి ఇప్పుడే సిరప్ పోసినా రేపు హాస్పిటల్ తీసుకెళ్ళాలి
అవునండి తీసుకెళ్ళానుండి ఇప్పుడు ఫివర్లు నమ్మేలాగా లేదు మలేరియా టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయండి ఇట్ల దగ్గర దగ్గర హాస్పిటల్ లో కూడా చూపించద్దండి మనం హాస్పిటల్కే వెళ్ళాలండి ఇట్లా ర్స్ వాళ్ళు వీళ్లు ఉంటారు కదండి
ఆ అదే చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి అ మ్మ్ ఇంకేంటండి విశేషాలు
డేంజర్స్
ఆ ఫీవర్ నేను ఐలిన్ ల్లిపాయకారం తోటి కొంచెం వేడి వేడి అన్నం ఇట్లా ముద్దలు చేసి కలిపి పెట్
అవున్ టి అవునండి నోటికి కూడా రుచిగా ఉంటుంది వాళ్ళకి తినడానికి కూడా ఇష్టంగా తింటారండి నీ పిల్లలు
అదే మా పాప నాకు బజ్ చ్చడి తోటి తినిపి మమ్మీ అనేసరికి అన్నం అట్లా దించి ఇట్లా కొంచెం ముద్దలు చేసి రైట్ చిన్న చిన్న ముద్దలు చేసి ఇట్లా మింగే అండి ఎందుకంటే గొంతుని వస్తుందిన్నారుగా
అవునండి
కొంచం సాఫ్ అయితుది ఇంకా
ఆ అవునండి చిల్డ్రన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళంండి మరి పాపని
ఆ రేపు అదే పనండి రేపు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళ ఉన్నాయి ఇప్పుడు ఎల్లై ఏేమ
హ అవి ఇంపార్టెంట్ కాదండి ఫస్ట్ అయితే పాపని తీసుకెళ్ళం అండి ఎందుకంటే ఎండలకి పిల్లలు కూడా తింటలేరండి స్టార్టింగ్ ఎండలకి తిినంటలేరు
అదే ఇంకా టూ మంత్స్ ఉన్నాయంండి ఎండలు వాస్త ఎట్లా
అంటే వర్షాలు ఎట్లా పడ్డాయండి సీరియల్ గా
వర్షాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎండలు కూడా సేమ్ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయంండి అసలు వర్షాలు స్టార్టింగ్ తక్కువ ఉండే తర్వాత ఒకటేసారి ఎక్కువ అయిపోయినాయి ఎండలు కూడా సేమ్ అ ట్లానే కొంచం ఎన్న ఉన్నటు ఉన్నేసి ప్ర మ సానిికే ఎండల్ వాగముదిరి మే జూన్ లో అ ంట ఏ ఏప్రిల్ మే లో ఉండాల్సిన ఎండలు మార్చి లోనే ఉన్నట్టున్నాయండి వో
అవునండి
అ
ఇంకా మే నెలలో అయితే తట్టుకోలేము కావచ్చండి ఇక మనకు కూల్ వాటర్ తరగా ాల ఇంకా కూలర్స్ కావాలి ఇదే పని సరిపోతుందిండి ఎలా మీ ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకుంటారుా వాటర్ మరి లేకపోతే కుండలో
మాకు అసలు ఫ్రిడ్జ్ వాటర్ అంటే నచ్చదండి మా సార్ వాళ్ళు దాగుతారు కానీ నాకు నచ్చేది
వాడు
ఇప్పుడు మా దాంట్లో ఎట్లా అంట అంటే ఇప్పుడు ఉగాదికి మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా అంటే ఉగాది పచ్చడి ఆ అప్పటి నుంచి కుండది వాడ ఇస్తమండి అంతకు ముందు నుంచి అయితే తీసుకురామండి
అవును మట్టికుండ తెచ్చి అందులో ఆ రోజు మనం ఉగాది పచ్చడి వేసుకుంటాం
ఆ ఆ రోజు చేసుకుంటాం ఆ తర్వాత నుంచి కుండవాడడం అలవాటు చేసుకుంటాం
మరి ఏమేమి ఇస్తారండి మరి మీరు ఆ రోజు దాంట్లో
దాంట్లో అన్నీ చే పులుపు చేదు కారం తీపి వగరు ఇట్లా అన్ని రకాలు అంటే మన జీవితంలో జరిగే సుఖ సంతోషాలు
కుండ నాది అలంకరిస్తారా అండి మరి మీరు
అండి పసుపు ఇట్లా మంచిగా పెడతాం
అంటే చాలా బాగా అలంకరిస్తారా అండి మరి పువ్వులతో ఆకులతో
ఆ ఆకు మ మామిడ ఆకు మలు కడతాం ఫ్లవర్ ఇట్ల పూలు బంతి పూల తోటి మంచి మంచిగా డెకరేషన్ చేస్తామండి మీరు చేస్తారండి మేమా అండి ఇవి ఈ మామిడి కలిసి నకు చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి ఇస్తామండి నెక్స్ట్ చింతపండు నానబెట్టి టి కొంచెం అది కూడా అ అవునండి ఇప్పుడు వెళ్తుంది కదండి కొత్త చింతపండు అదయితేనే కొంచెం కొంచెం మంచిగా తీయ తీయగా వచ్చేస్తుంది పాతదియితే మొత్తం పుల్లగా వచ్చేస్తంది
అవునండి ఇది స్వీట్
ఆ ఇది స్వీట్గా ఉంటుది నెక్స్ట్ ఇంకా బెల్లం వేస్తాం నెక్స్ట్ వేప పూవ వేస్తాము నెక్స్ట్ నెక్ట్ ఇంకా ఏమి వేస్తాం ఉమ్ మీరేమేం చేస్త
మేము కూడా అండి అట్లానే కుండాని అలంకరిస్తాము బెల్లం వేస్తాము చింతపండు ఇక మామిడి కాయలు వీళ్ళు వక్కలు పక్కలు చేసి వేస్తామండి ఇంకా వేప పూత కూడా వేస్తామండి అందులో
ది కోసం అనేసి వేపు పూకులు వేస్త అవునండి మేము
ఏ షడ్ రుచులు అన్నట్టు అన్ని రుచులు కలిపి ఇగ మన జీవితంలో బాధలు, కష్టాలు, సుఖాలు అన్నిీ
అదే మన జీవితం ఆ మన జీవితం ఎత్త సుఖ సంతోషాలతోటి కష్ట స్టలు అన్నిీ ఒక సంతోషమే ఉంటే ఏదో ఒక బాధనే ఉండేది ఒక దాని తర్వాత ఒకటి ఎట్లా వస్తుందో ఆ పచ్చడి కూడా అదే విధంముగ. తిన్నాక అద ఒకటి అ తెలివాలన్నట్టు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దలాగా వేసినట్టు చేస్తామండి మేం కూడా సేమ్ అట్లనే అదే ప్రాసెస్ చేస్తామండి
అవునండి ఇక మనకి ఆ పచ్చడి తోటి మన జీవితం కూడా అర్థ అయిపోతది కదా అండి.
అవునండి తీ పి
మరి ఆ రోజు జాతకాలు చూసు కుంటారుారంటారు
అవునండి కొత్త పంచాంగం స్టార్ట్ అయితది కదండి ఆ రోజు మేమి టైం కేళ్తాం
ఆ నమ్ముతే రండి మరి మీరు ఖచ్చితంగా జాతకాలని?
మేము చాలా నమ్ముతామ అండి.
కానీ ఆ రోజు చూపించుకోవాలి అంటారు కదాం.
అవును కొత్త కొత్త పంచ కొత్త పంచాంగం వస్తుంది కదండి, అంటే మనకి ఆ అంటే అమెరికా వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి న్యూయర్ ఎట్లనో మనకి కూడా ఇది మన మన తెలుగు పండగ ఫస్ట్.. థీదే కదండి ఈ మన కొత్త సంవస్ రామ్ అన్నట్టుఇది
ఉ
మేము చూయిించుకుంటాం అండి మా దగ్గర శివాలయం దగ్గరనే ఉన్నది. మేము.. టెంపుల్ కిళ్తాం ఆ రోజు మంచిగా వెళ్ళి దర్శనం చేసుకు న్న తర్వాత తయ గారిని అడుగు మండి ఇంక పంచాంగాం చూపించుకొని. ఇంగ మంచి ఆ రోజు ఉగాది కాబట్టి అక్కడ వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వ వచ్చి మల్ళీగా ఇది ఉగాది ప చెడు చేసుకుంటామండి మీరు వెళ్తారా అండి టెంపుల్ కి
స్తారా అండి బూరేలు కూడా చేసుకుంటార అంటారు కదాండి ఉగాది రోజు అబ్బాయి అయితే చాలా రుచి ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం
ఆ నాకు చాలా ఇష్టం అండి మీరు ఏ బొబ్బట్లు చేసుకుంటారండి మేము నెయ్యి వేస్ బెల్లం వేసుకోన్నాండి
హ్మ్ శనగ పప్పుని ఉడకబెట్టి చక్కెర విలాయచీ షుగర్ అది వేసి చేస్తారు కదండి
ఆహా కనిమే నేను అంటే శనగపప్పు తోటి చేసి ఆ కాలుచటప్పుడే నెయ్యి వేస్తామ అండి మేము హలో
నాకు కూడా చాలా ఇష్టం అండి అవియితే ఇ బొబ్బట్లు
మీరు బొబ్బ
ఆ శనగపప్పు చేేస్తానండి ఒక్కోసారి కందాగడ్డయ కూడా స్ అవి కూడా మా పిల్లలు ఇష్ట పడతారు
మే వాటి తోటే ఇస్తాం అండి నాకు ఎంత పార్ఫెక్ట్ ఉతిగారావండి.
హ్మ్ ఆ కందగడ్డయి మా పిల్లు ఇస్త చంగా తిన్
ఆ నాకు కూడా అవే చాలా ఇష్టం అండి అవి బాగా స్వీట్ వస్తాయి మంచి జర ఒకటి తిన్నా అబ్బా స
కందగడ్డ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కాబట్టి మళ్ళా కందగడ్డ చేసి ఇస్తాను నేనేమో సెనగ పప్పుే చేసుకుంటానండి. ఇగా కందగడ్డలు నార్మల్ గా ఉడకబెట్టి తీసిన కూడా పిల్లలు ఇష్ట ష్టంగా తింటారండి కందగడ్డని
మంచిదండి ఎందుకంటే అది మొత్తం భూమి లోపల పెరుగుతది కదండి
ఆమ్ ఆరోగ్యకరమైనది గాదా అండి అది హూ
హెల్త్ కూడా చాలా మంచిది పోషకా లు ఎన్నో పోషక విలువలు దాంట్లో ఉంటాయి. మొత్తం మా ట్టిలో పెరుగుతాయి అన్ని బయట పెరిగితే ఏంటంటే బయట మనం మందులు అవి చల్లగా ఏం చెయలేం అవి న్యాచురల్ గా పండి అందుకేనేమో అం డి అవి బాగా స్వీట్ గా మంచిగా ఉంటాయి అందుకే స్వీట్ పొటాటోస్ అని పేర చ్చిదేమో
స్వీట్గా ఉంటాయి అండి నిజంగా ఇం క ఉడకవేట్టక ముందు కూడా వాటి రుచి బాగా ఉంటుందండి.
అండి ఉడుక వెట్టక్ క ముందు కూడా మేము ఇట్లా తింటామండి
ఆ చిన్న చిన్నయి ఉంటాయి చూడండి అవి అయితే ఎంత రుచిగా ఉంటాయో అండి తెచ్చుకుంటారా. అండి మీరు మార్కెట్కి అట్లా వెళ్ళినప్పుడు
ఆ మార్కెట్ తీసుకొచ్చుకుంటాం అండి ఇప్పుడు మొన్న ఈ ఆ శివ శివరాత్రి జాతరలో కూడా అమ్మిర్రు గాని మేము అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఉగాది ది అయితే కంపల్సరీ ఆ తింటారు అండి అదే అందుకు కోసం అనేసి అప్పుడు కూడా మార్కె ట్లు ఉండే కాని మేము ఎక్కువ ఏంటం టె ఈ ఉగాది కే కంపల్సరీ భక్ష్య లు ఆనేటివి చేసుకుంటం అండి ఇయ మేమైతే కందగడ్డలే చేసుకుంటాం ఎక్కు కో ఏవి ప పొయి అంటే నాకు అంత పర్ఫె ఇగ రావండి అట్లానేసే నేను ఇగ అవే చేసుకుంటా ఇంకా మా సార్కి అయితే నెయ్యి తోటి కాల్ నే చాలా ఇష్టమండి. ఆయన కోసం అనేసి కొన్ని నెయ్యి వేసి కాలుస్తా. మళ్ళీ కొంచెం మొత్తం ఆయిల్ కూడా మేము చిన్నగా సేసి ఇట్లా ఏమంటరు స్వీట్ గా బోండలు వేస్తాం కదా సేమ్ అట్లా కూడా కొన్ని ఇట్ల ఆయిల్లా మొత్తం ఫ్రై చేస్తాం, కొన్ని తవ్వ మీద వేస్తం. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్టొస్ స్తదండి. మీరు నెయ్యి తోటి చేస్తరా అండి ఆయిల్ తో టి చేస్తరా
నెయ్యి తినేటప్పుడు వేసుకొని తింటామండి, కాల్చేటప్పుడు కూడా ఒక్కోసారి నెయ్యితో కాలుస్తామండి కాని నెయ్యి ఎక్కువ డైజెషన్ కాదండి మా పిల్లలకి.
అవునవునండి కాని నెయీ ఆరోగ్యానికి చాల మంచిదం టే మాకేంటంటే వేడి చేసి తు నెయ్యంటే ఎక్కువ స్మె అంటే వాసన రాదనే సి కాల్చేటప్పుడు ఏసిస్తానండి ఎందుకంటే పిల్లల ట్లే మర్చిపోయి తింటరు స్వీట్ ఉంటది అనేసి అట్లనే ఏసిస్తా ఇప్పుడు ఇ ట్ల వేసుకొని తినమంటే వాళ్ళు తినలేరు ఆ స్మెల్లా స్మెల్ వస్తుంది అనేసి పక్కన ఇట్ల చేస్తరు మా సార్ కైతే నెయ్యి అంటే చాల ఇ ష్టమండి నెయ్యి బాగ
హ్ము అ మ్మూ ఇంకా అండి పండుకున్నారా అండి మీ
సరే అండి
పడుకోలేదా అండి పిల్లలు ఇంకా
హలో ఆ అందరు పడుకున్నారండి అలసిపోయి పడుకున్న ఉన్నారు
హమ్ తిన్నర అండి పిల్లలు మర్ తే
కున్నారండి
బెట్టరే అండి మీ పిల్లల అయితే పడుకో కుంటరు మా పిల్లలు నన్ను పడుకునే వరకు పండారండి
ఆ సరే అండి మరి దన్ వాదాల అండి ఆ అందరు తిన్నారండి పడుకున్నారు కూడా